తో
ఆయ్
ఉమ్ న్నారా
చానా ఫస్టుగా లీబ్ జేశనవ్ హాలో
హుహ్
ఉమ్ ఏం బండి స్లో అయింది.
నిద్దరస్సాంది
నిద్దరొస్సాంద ఎంతొస్సాంది నిద్దర
నిన్న నైట్ లేటుగ పడుకున్నా తొందర్ లేష్నా
మర్ రేపె మాట్లాడుండడి రేపే మాట్లాడేయాలే మీరు
ఊ ఏమో మద్య ఇది మళ్ళ టైం అయి పోతే ఎట్లా అని ఐనంత చేసేద్దామని
ఊ
ఊ
ఒకే ఏం చేస్తుంట్రీ ఇందాకంత
అప్పుడే వీళ్లయ్ గోన్ని ఉన్నయ్ రా మిల్కు ఇది చేయడానికీ వెళ్లేస్ టీ మిల్క్ తాగ్యా తాగీ అట్ అట్లే కూచ్చోని మాట్లాడుకోనుంటిమి నేను విలేక ఆళ్ళ రూమ్మేటు మాట్లాడుకోవలంటే నాక్ రూమ్ లో నా ఫోన్ నా రూమ్ లోనే ఉన్నింది నేను వాల్ రూమ్లో ఉన్నా తర్వాత ఇంక వచ్చా నా రూమ్ కొచ్చి ఇప్పుడు నటిని చేసి వాడు రాడు టె ఆడికే ఫోన్ చేషిన డైరెక్ట్ ఆ పిల్ల ఫోను ఇంక మా ఊ ఉ
తల కాయ్ లేట్ మనిషి
మాట్లాడేది వస్సు ఇంకా నాకు నిద్దరొస్సుంది
నైస్ నైస్ నైస్
ఊ
నేను రీల్ చూసుకుంటుంటే అన్నీ ఏమో గని ఈ రోజు ఫీడు మొత్తం ఫుల్లు వైబయ్యేటె వస్తున్నయ్
ఆ
ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ సాంగ్స్ ఇట్ల అంతా
ఆహా
ఊ
నా కడుపు బ్లాస్ట్ ఐయటట్టుంది
ఏం కాదు లే పంక్చర్ ఎదం
అ ఏందో నాకు తినాలన్ ని ఉంటుంది కానీ నా కడుపు ఇది చే సపోర్ట్ చేయలి
చిన్నగా అయిబయి ఉంటుంది
అదే తినక తినక అది చిన్నగయ్ పోయింది అంటే లైక్ కెపాసిటీ సో ఇప్పుడు ఎక్కువ తినాలంటే కూడా అవ్వదు నాతో
ఓహో మిల్క్ బాగుందా ప్యాకెటు
హు మెల్కు పౌడర్ అది డ్రై ఫ్రూట్ ది కొండా గా
ఓ యమ్మా బో వింటానవే చెప్పింది
ఆ వాళ్ళు కాఫీ తాగారు నేను ఇంకా తాగా
హు గుడ్ గుడ్ గుడ్
హ్ హు
హ్ ఇంగ రేప్ ఫ్రైడే మరునాడు సాటర్డే, సండే టూ డేస్ ఫ్రీ రేపు నీకు లంచ్ బ్రేక్ లో ఫ్రీ ఉంటే చెయ్యి కాల్
ఆ సరే నాకు నేను ఓ రే ఫ్రైడే నమాజ్ కెల్తానేమో సరే చూద్దాం నాకు టెన్ ఫిఫ్టీ టు నాక్ కు టెన్ థర్టీ టు, టెన్ ఫిఫ్టీ బ్రేక్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది
హు సరే
నువ్ అప్పుడు చేస్తావా టెన్ థర్టీకి చేయాలి ఎగ్జాక్ట్ మెసేజ్ చేసి చెయి కాల్
ఉమ్ సరే రా
హు
అ
నువ్ పొద్దున్నే అవ్వదా ఎన్ని గంటకి లేస్తావు నువ్వు
నువ్ ఎన్ని గంటలకి లేయల
సెవెన్ ట్వంటీకి నేను లేస్తా సెవెన్ ఫార్టీ వరకు నాతో మాట్లాడొచ్చు నేన్ సెవెన్ ఫార్టీ నుంచి రెడీ అయితా
అంత పొద్దున్నే లేవాలా టే అంత పోద్దునే లేవాలంటవ్ కదా రా
ఎయిట్
ఎయిట్ ఓకే
ఏం డై లేస్తావా రేప్ ఒకటి లేయి
సరే ఏం దాభాయిస్తావ్ ఏంది
లేవాతే బిల్డప్ చూడు అంత పొద్దున్నే ఏ లే నంటా
ఆ తేజా కి ఒక రోజు తేజాకి ఒకసారి సండే టైమ్స్ లో వానికి కాల్ చేసింటే నైన్ కి చేసినాన వానికి ఎందుకురా అంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసినామంట పన్నెండు గంటలకి ని నిద్ర లేసి తెలుగులో చెప్తున్నాడు ఎందుకు రా తెల్లడుజాం కాడ ఫోన్ చేస్ రా అని నేను ఎప్పుడు చేసినాన్ రా తెల్లడుజాం కాడ అంటే ఏ నైన్ ఫోన్ వచ్చింది. ఓర్ నైన్ ఎక్కడ రా తెల్లార్ జామ్ కాడ అంటే రే సండే పైగా నైన్ అంటే ఇంగ ఎర్లీ మార్నింగ్ ఏ హా ఆ నువ్ సండే ఫోన్ చేయాల అంటే ట్వల్కి అ అట్ల జెయ్యి ఆయ్యాల్కి లేసింత
చూడాలనుంది నాకి వాళ్ళ మమ్మీనే జూల్య అసలు వాళ్ళ్ డాడీ ఎన్ని సార్లు చూసానో
వాళ్ళ్నాని జూస్నావా
నా ఎబ్బుడు ఎన్ని సార్లు జూశానో
తేజా వాళ్ళ్ చెళ్ళిన్ జూష్నావా
ఆ కానీ చిన్నప్పుడు జూష్నా ఇప్పుడు జూల్లే
ఆ సేమ్ టూ సేమ్ తేజ వాళ్ళ్ చెళ్ళెట్లుంటే ఎట్లుంటే వాళ్ళ మమ్మీ అట్లనే ఉంటది ఏమంటే లావుంటది మా అమ్మ లాగ
ఊ ఏమో నేన్ వాళ్ళ్ డాడి చూన్నే చూల్యా వాళ్ళ్ చెల్లిని గూడా అప్పుడు చిన్నప్పుడు అప్పుడేదో స్కూల్కొస్తుంటే అబ్బుడు స్కూల్లో ఆ స్కూల్లో జూష్నా అంద
నైస్ నైస్ సూపర్
ఊ
ఊ
ఏవో కన్నడ సాంగ్ వస్తున్నాయా అవి వైర్ మ్యాచ్ అయితున్నాయ్ నాకి
ఓ
ఉ
ఉ మొన్నా నేను వాళ్తో కలిసి చూష్నా గదా మూవీ దాంట్లో ఒక పాట బాగుండ
ఏం పాటొ
ఉ మళ్ళీ జొప్తా లే నాకే తెలీదు కానీ బాగుంది
సింగర్ అంటావ్ అప్పుడెప్పుడో మూడు పాటలు బాన్నావ్ అంతే
ఎవ్ రో
శర్ పోజ కచ్
ఉ ఊ పాట పాడదామంటే ఇంకేమ్ లే సాటర్డే సండే అన్ డ్లా బెడ్డు క్లీనింగ్ ఏస్కొని ఏ బట్టలు జిగ్యా గదా నిన్నా ఏ ఏమ్ ఫోల్డ్ జేయ్ ల్యా అది సరిగ్గా ఆరలేదు నేనేమనుకున్నా ఈరోజు వర్షం బడిద్దేమొ అని ఇగ అన్నీ తెచ్చి రూమ్ లో ఏస్నా అవి అర్థం ఆరినాయ్ అర్దం ఆరలే ఇంగవి ఫో ఈరోజు ఈవినింగ్ వొచ్చేసరికి మా రూమ్ డోర్ ఓపనుంది చూస్ స్తే నేమొ ఆ పిజీ అన్న ఇంగ ఇద్దురెవరో ఉన్నిన్నారు మేబీ మా నా రూమ్ లో ఒక నా రూమ్ లో ఒక బెడ్ ఖాళీ ఉంది గదా మేబీ చూపిడాన్కి వొచ్చారనుకుంటా ఇంక నెక్స్టి యరు స్టార్టయ్యేటప్పుడు కొత్తారు మ్యాచొస్తారు గా అట్ల ఎవరో బాప వచ్చింది ఊ మందుకే ఇంక ఓయప్ ఆ మేం భయపడ్డా ఎవరొచ్చారో అని ఆ అన్న ఈ అన్ నవ్వుతన్నాడు చూసి కలిపోన్నా పారూ లే అట్లెం చేయరు మా పీజీలో మోస్ట్లీ ఆ ఆ
అట్లయితే కొత్త రూమెట్ వస్తది
ఇప్పుడు కాదు ఆగస్టు లోనే అది సెప్టెంబర్ లోనే వచ్చేది ఆగస్టు
అంత ఉంది జులై ఆగస్ట్ ఇంక వన్ మంత్ కదా గ్యాప్ ఉండది అంటే ప్రీ బుకింగ్ చేసుకుంటా టరా
మేబి ర
ఎంత మీ పిజీ రెంట్ నీ పీజీ రెంట్ ఎంతా ఓ లిఖిత మా అక్క వాళ్ళది కూడా అంతనే
ఎయిట్ కదా వాళ్ళది
ఆ సెవెన్ పాయింట్ ముందు సెవెన్ ఉండే ఫైవ్ హండ్రెడ్ పెంచున్నారు ఇప్పుడు ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తుందిలే అంటే ఇంకా ఫస్ట్ మంత్ కదా ఆఫీస్ కి ఇందిరానగర్ లో ఒక పీజీ చూసిందంట అది ఎయిట్ అంట
ఉమ్
ఫుడ్డు కోసం ఒకటే అంత కాస్ట్ అండదు
చెూప్పినవులే
ఉమ్ అట్లా పీజీ నీకు ఆడ దగ్గర్లో ఏవి లేవునుకో ఉండుంటే బాగుండు హ
ఏ ఏం చెస్ సో ఇంకా స్టాంజ ఉంది కానీ దూరం కొంచం అవ్వదు ట్రావెల్ దూరం అంటే రా మార్సింగ్ ఉంటే అంత కూడా లేదు ఈవినింగ్ ఇంకా అది పరిపూర్ణ హాస్టల్ ఉన్నంత ఉంటుంది ఆడే కానీ ఆడం ఎటు కాకుండా మధ్యలో ఉన్నా కష్టమే ఎడ్నింక ఏదో ఎప్పుడు ఏది వస్తుందో రాదు ట్రావెల్ చేయడానికి కష్టం
సరిపోయింది మల్ల ట్రావెల్ ట్రావెలర్ కూడా మళ్ళీ సపరేట్ గా వెయ్యాలి లాంటి వాళ్ళు
ఉమ్ షర్టాలు వస్తుంది ఆ షర్టాలు ఎప్పుడు వస్తు వెయిట్ చేయాలా తలనొప్పి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ బైకుల్లో వచ్చియచ్చు మనకి అట్లాంటి వాళ్ళు ఎవడు లేరు అందరు హాస్టల్లలో ఫిజులు ఉన్నావాడి
స్కూటీ తీసుకోవాల
నాకు కౌశిక్ పైన కోపమస్తుండి చూడు పీకలదాకా ఉంది నాకు
హ
నాక్మల్ మేల్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అట్లీస్టు అట్లీస్ట్ వీడు అవసరానికి మాట్లాడకపోయినా ఎప్పుడు మాట్లాడతాడు, అవసరానికి మాట్లాడేది. అవసరం తీరిపోయినాంక మాట్లాడుకోకుండా ఉండేది అట్లా చేయడు వీడు. వాడ్ అట్లాగాదు. వాళ్ళు పీజీ నుంచి రూమ్ షిఫ్ట్ అయినడు. అప్పుడు నీతో వాడి కథాలు చాలు.
సరే పం, ఉమ్ పడుకో ఇగా పొద్దున్నే
ఉమ్ బాయ్ రా గుడ్ నైట్.
ఉమ్